హలో హలో హాయ్
ఆ బాగున్నా ఆ బాగున్నానండి మ బాగునర
ఆ బాగున్నామండి ఏం చేస్త
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా టిఫిన్ చేశారా
ఆ చేశాను నేను మీరు చేసిండ్రా
ేమడి ఏం స్పెషల్ చేసారు ఇవాళ
ఈరోజు నేను వంకాయ శనిగలు వేసి కర్రీ చేసి రైస్ డిన అదే టిఫిన్ ఇంకా ఈరోజు ఉ టిఫిన్ ఏం చేయలేదు తో పాటు మామిడికాయ కట్ చేసుకొని తిన్నాం
కట్ చేసుకుకొని తిన్నారా
అ
ఓహో
మీరేం చేసిండ్రు మరి
మేమి లేవండి ఇప్పుడ బయటికి వెళ్ళవా ఇప్పుడే వచ్చాం బయటనే టిఫిన్ చేసాం
ఓ వావ్ మీరు టూర్లు తిరుగుతున్నారా
వెళ్ళి ఏ ఏదో సమ్మర్ హాలిడేస్ కదా అంత టూ డేస్ అట్లా బయటికి వెళ్వచ్చు ఆ హమ్ ఇగ మళ్ళీ ఇగ ఇప్పుడు ఎండలు కొంచెం తక్ బాగున్నాయని వెళ్ళి వద్దాం మన్నటివరిగి ఫుల్ ఎండలే ఉండే గదా ఇదైతు బయటికి వెళ్ళలేదు హమ్
ఏం టిఫిన్ చేసిండ్రు మర్ పేట
ఆ వడా తిన్నామండి
అవునా హమ్ మీకు టిఫిన్లలో ఏ టిఫిన్ అంటే ఇష్టం వడ అంటే ఇష్టమేనా హమ్మ్
ఇంట్లో చేసేది ఆ మీకేమి ఇష్టం
నాకు టిఫిన్స్లల్లో హోటల్లల్లో అయితే దోశ అంటే ఇష్టం ఆ ఇంట్లో వచేసి కొన్నదిఐతే ఇడ్లీ అంటే ఇష్టం
అవునా నాకు ఇంట్ సరే దోశ ఇష్టం బయటా అయితే వడా ఇష్టం
ఆహా
ఆ
ఇంక అండి మరి అయిపోయిందా పర్ లంచ్ ప్రిపేర్ అయిపోయిందా మధ్యాహ్నంకి
ఆ అయిపోనాయ్ అండి
ఏం చేసిండ్రో మరి మీరు వచ్చే వరకు మొత్తం ప్రిపేర్ అయ్యి ఉంది కావచ్చు ఇంట్లో
ఆ అవునండి ఉండే ఇగ మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంతా ప్రిపేర్ చేసి పెట్టారు ఇగ హమ్ పప్పుచారు చేసిండ్రు ఇ కొంచెం రైస్ పెట్టాము ఇగ అంతే ఈ ఎండాకాలంలో డ్రై కర్రీస్ తిన బుద్ధి కాదు ఇగ మంచిగా సాంబార్ పుల్సు అవి ఇవి ఉంటే బాగుంటది
బాగుంటది
హమ్ ఆ వడియాలు ఉంటే ఇంకా బాగుంటాయి దాంట్లో మీకు వచ్చా వడియాలు వేయడం
నా నేను ఎప్పుడ వేయలేదు నాకు మా మమ్మీ వేసిస్తది హ్మ్ నేనెప్పు అప్పుడు ట్రై చేయలేన్నట్టు వేస్తే వస్తది కావచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ నేను ట్రై చేయలేదు. ఎప్పుడు
సింపుల్ గానే ఉంటది. కానీ క్వాంటిటీ తెలివాది దేనికి ఏది ఎంత యేయ్యాలి అది అని
క్వాంటిటీ తెల్వదు అయినా కదా రిస్క్ అబ్బా ఇంత పెద్ద ప్రాసెస్ ఎవరు పెట్టుకుంటారు. అన్నట్టు యెవ్ పెద్దోళ్ళ అయితే మంచిగా చేస్ తర్వాది
అంతే అంతే
హ్మ్
హ్మ్
అదేనా అసలు
అయిపోయిందా ఇంట్లో పని అయిపోయిందా అ
అయిపోయింది. మొత్తం పని తొందర తొందర ఎందుకంటే పొద్దున్నే లేేస్తున్నాం. కదా ఇప్పుడు ఇక
ఈ ఎండాకాలంలో తొందరగా చేసుకోవడమే బెటర్ అండి.
అయిపోయింది. మొత్తం పని అయిపోయి చెప్పింది. లంచ్ కూడా అదే కర్రీ ఉంది. రైస్ ఉంది.
హ్మ్
మధ్యాహ్ననికి పెరుగుంది. ఇగా అదే తినేస్తే సరిపో ఇగా దాంది
పెరుగు ఇంట్లోనే తోడేస్, ఇంట్లోనే తోడేస్తర లేదా బయటి నుం
లేదు లేదు బయట ప్యాకెట్స్ అవి పాలు, పెరుగు ఏది కొనాం మేము అది పాలాయన స అయితే ఆయన దగ్గర నుంచి లీటర్ తీసుకుంటే, కొంచెం పెరుగ్ అయితది. కొంచెం పిల్లలు తాగుతారు. ఇగా టీ అయితే నేను తాగను. మా ఇంట్లో పెద్దవాళ్ళు తాగుతారు.
ఆ
హ్మ్
ఇంకా మీమ్ లేదండి. మేము టీ, చాయ్, కాఫీ ఏ తాగాం
నాన్న
అలవాటు లేదు చిన్నప్పటి నుంచే
ఆహా పాలు తాగుతారా మరి
ఆ లేవండి పాలు కూడా తాగ
ఆహా
హ మూవీస్ చూస్తారా మీరు మూవీస్ వెళ్తారా
ఆహా థియేటర్లకి అటు వెళ్ళమండి ఎక్కువగా ఇంట్లోనే మన ఇంట్లోనే టీవీలోనే మన మూవీస్ వస్తే చూస్తాం ప్రో ప్రోగ్రామ్స్ ఎక్కువగా బిగ్ బాస్ కానీ అండి ఇలాంటి షోస్ ఎక్కువ
ఆ షోస్ ఎక్కువ చెస్ స్టార్ కావా
సీరియల్స్ అవి ఇవి చూడం ఎక్కువగా పిల్లలే చూస్తూ ఉంటారు డోరిమాన్ కానీయండి కార్టూన్స్ అవి
ఆ
కాబట్టి మేము చెప్పండి
ఇంకా ఏం చేశారు మేము డైలీ
ఇకా డైలీ ఇంక్ ఇట్లో పని అయిపోద్ది ఏమన్నా బుక్స్ మామూలుగా స్వాతి ఇవి ఉంటే చూసారా సండే బుక్స్ కానీవండి ఇవి దాంట్లో స్టోరేస్ వస్తూ ఉంటాయి కదా
ఆ స్టోరీస్ చదువుతూ ఉంటారా
స్టోరీస్ చదువుతూ ఉంటాను కొద్దిసేపు ఫోన్ లో రీల్స్ అవి చూస్తను ఇ పిల్లలుంటికి వాళ్ళతోటీ సరిపోతా ఉంటుది ఇంట్లో పని అది ఇది ఇ హాలిడేస్ లో అ ట్టే ఉంటది కదా
ఇంకా ట్రావెలింగ్ చేసారా అండి ట్రావెలింగ్ అంటే ఇష్టమేనా మీకు
ఆ ఇష్టమే నాకు జర్నీ చేయడం అంటే ఇష్టం ట్రైన్లో వెళ్ళడం అంటే ఇంకా ఇష్టం
ఉ టెంపుల్స్కి వెళ్తారా మీరు
అవును దర్గాసికి వెళ్తాం
ఆ
వెళ్ళడం వెళ్ళడం అంటి ఇష్టం కానీ ఈసారి వెళ్ళలేదు ఈ యియర్ వెళ్ళలేదు వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ
ఈ ఎండలకి ఇగా భయపడేడమే ఉన్నది ఎటు అయితలేదు.
వెళ్ళాలనిపిస్తాలేదు.
ఆ ఈ ఎండాకాలంలో ఎండలు అంటారు, వర్షాకాలంలో వర్షం అంటారు, చలికాలంలో చలి అని అంటారు, ఇగా ఎప్పుడు వెళ్తారు ఏమో ఇగా.
ప్పుడెళ్తారు.
నార్మల్ జనరల్ గా, పెద్ద వాళ్ళందరూ ఇవే మాటలు అంటూ ఉంటారు. ఏ ఎండలు బాగున్నాయి, ఇప్పుడు ఎప్పుడు వెళ్దాంలే. నెక్స్ట్ తర్వాత చూద్దామంటారు. వర్షాకాలంలో కొంచెం చల్లబడినాక వర్షాలు బాగా పడుతున్నాయి. ఇప్పుడు ఎందుకులే అంటారు. ఇగా చలికాలంలో అమ్మో చలి బాగుంది బయటికి వెళ్ళొద్దు అని అంటారు మళ్ళా.
అవును అలా అనుడు. మిక్ ఏవ్వి. సీజన్ అంటే ఇష్టం మరి. కువా
నాకు వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం.
వింటారంటే ఇష్టమా.
ఆ వింటారు రేని.
అమ్మో రెనీ కూడా నాక్ నాకు స్. అంబర్ అంటేనేే ఇష్టం నాకు.
అవును నాక్ సాంబార్ ఇష్టంలే. ఉహు
చిన్నప్పుడు ఎట్లా అంటే హాలిడేస్ దొరుకుతాయి, చక్కగా ఆడుకోవచ్చు, అన్న ఫీలింగో ఏమో గానీ సమ్మర్ అంటే నే నాకు మంచిగా అనిపిస్తది.
చిన్నప్పుడు అంతా తెలీదు కాదు కదా, ఇగా సమ్మర్ అంటే హాలిడేస్ వాస్. సో అమ్మమ్మ నానమ్మ వాళ్ళుండి అప్పుడు ఇష్టం ఉండేది, కానీ ఇగా సమ్మర్ అంటే ఏంటో తెలిసినాకా, ఇగా సమ్మర్ ఇష్టం పోయింది. ఆ
చెల్ల అవును ఆ అవునండి అదే ఉమ్మ్. ఇంక్ ఇంకా ఫ్రూట్స్ తింటారా మీరు.
ఫ్రూట్స్ ఏ ఆహా ఎక్కువ. తిన అండి ఫ్రూట్స్.
తిన్నారా
ఓన్లీ మ్యాంగో. ఆ గ్రేప్స్. ఆ ఈ సీజన్ అవే కానీ ఎక్కువ. తినట్లేదు మళ్ళీ వర్షాలు పడాన్. కదా అవి అయితాయ్ మళ్ళీ. ఆ ఆ బాధే దానికి తీన్ తినట్లేదు
ఉ అవును మరి పచ్చడిలు అవి పెట్టినరా మరి మీరు మీకు వచ్చా పెట్టడం
నా నే ఒక్కసారి ట్రై చేసిన ఇలా మా నానమ్మ గైడ్ చేసింది అ ఒక సారి పెట్టినా ఓకే పర్లేదు పెట్టొచ్చు పెడితే అవుతాది అని తెలిసింది ఇక అప్ప నుండి మళ్ళా పెట్టలేకపోయా
అవునా మరి పచ్చళ్ళలో మామిడికాయ పప్పు ఇష్టమా మరి
అవునండి మామిడికాయ టమాటా బాగుంటాది పెరుగులో కాని వండి లేదా ఇట్లా కర్రీస్ ఉంటాయి కదా తోటకూర డ్రై కర్రీస్ ఉంటాయి కదా దాంట్లో ఈ పచ్చడి కలుపుకొని అవి కలుపుకుంటే చాలా బాగుంటాది ఎక్కువ పెరుగులనే కలుపుకొని తింటా పచ్చడా మ్మ్
మీకు ఉసిరికాయ పచ్చడి పెడం తెలుసా మరి
తెలీదండి నేను పెట్టలేదు ఎప్పుడు అది తినను కూడా
తినాలంటే కదా అండి ఉసిరికాయ తిట్టే మంచిగా హెల్త్ ఇమ్యూనిటీ బేస్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్తారు ఈసారి ట్రై చేయాలి నేను కూడా ఎప్పుడు పెట్టలేదు ట్రై చేయలేదు కానీ ఈ వింటర్లో కదా అవి లాస్ట్ వింటర్ అప్పుడు వస్తాయి మనకి కాబట్టి సరే కొన్ని ట్రై చేయాలి మరి అది
సరే ఇప్పుడు అవి ఎక్కువ అయితాయి కదా ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయితే అవంటే చూడ బ్లాక్ కలర్ ఫ్రూట్స్ ఉ ఆ నేరేడు అవి కూడా చాలా బాగుంటాయి అవి కిడ్నీ కి స్టోన్స్ కి చాలా హెల్ప్ అయితాయి ఆ ఫ్రూట్
ఎందుకంటే ఓన్లీ వన్ ఎట్లా వన్ మంతే మనకు లభిస్తాయి ఇంకా మంచి అవి హెల్త్
హెల్తీ అది ఆ ఇంకా వాటి గింజలు ఉంటాయి కదా ఆ గింజలంట ఎండకి ఎండ పెట్టి వాటి పౌడర్ చేసి ఇట్లా పాలల్లో కానివ్వండి ఇట్లా వాటర్లో కానివ్వండి కలుపుకుని తాగాలంట
ఏమవ్వది
కిడ్నీ కి కానివ్వండి ఇట్లా మోకాళ్ళ నోపి ఉన్న వాళ్ళనే ఎల్డ్ ఓల్డ్ పీపుల్ అంటారు కదా వాళ్ళకి కొంచెం సపోర్టివ్ గా ఉంటుందంట కొంచెం మంచిగా ఉంటుంది అంత పెయిన్ ఉండేది కొంచెం తగ్గుతుందంట ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండిలేదంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఉంటారు. కదా చాలామంది, ఆ వాళ్ళకి ఇది మంచి చిట్కా అని చెప్పచ్చు ఇగ
ఉంతండి మా అక్కడ మా మమ్మీ వాళ్ల పల్లెటూరు అక్కడ ఊళ్లో ఉంది చెట్టు మరి
అదే అదే అంటే ఇప్పుడు కాయలు లేన కాయలు ఉన్నప్పుడు కాయలు తింటేమో బాగుంటాయి. ఇప్పుడు కాయలు దొరికనప్పుడు ఉంటాయి కదా ఆ సీజన్ లో వా టీ జున్ గలి నిలవడుకోచ్చు
అసలు మనకు నేచర్ మనకు ఇచ్చిన చెట్లతో ఎన్ని లాభాలు ఉన్నాయో, మనకు తెలివక మనం వాటిని ఇగ్నోర్ చేస్తాం అసలు,
అ అవును చెట్లు ఇంకా ఇవి ఎందుకు
హ్మ్ తాని వంద వంద డబ్బులు పెట్టి టానిక్స్ కానియండి మందులు కొనుక్కొని తింటాం. అదే నేయాచురల్గా వచ్చిన వాటిని తినం మనం ఎక్కువ.
తినం తినం ఒకప్పుడు ఈ మెడిసిన్స్ అవి ఎందుకు ఉండేదండి మంచిగా నిమ్మ చెట్టు, వేపాకులు ఉంటాయి చూడండి. వాటి గింజలు, వాటి ఆకులు వాటిని మెడిసిన్స్ గా యూజ్ చేసేవారంట.
అవును
హ్మ్ ఇప్పుడు తగ్గువట్ చిన్న ట్యాబ్లెట్ జరం
అవును నేది వచ్చినా టాబ్లెట్ చిన్న పిల్లలతో సహా మ్మ్ జల్ జలుబు ఏం చేసినా గాని పాలు మిరియాల పాలు అవి తాగేవారు ముందు
ఆ ఇప్పుడు ఇప్పుడు ఈ కాలం పిల్లలు తాగరు అవి
తాగరు